హలో
నామకరం అండి ఎలా ఉన్నారండి?
బావున్నమండి మీరెలా ఉన్నారు?
మె మేము బాగున్నామండి మీరు బావున్నారా అండి?
ఆ బావున్నమండి.
తిన్నారండి?
ఏం లేదండి కాలినె మీరు?
అవునా అండి నేను కుడా ఖాళీగానే ఉన్నానండి.
అవునా
ఇంకేంటండి మీకు కరోనా టైమ్ లో మీరు ఏ మీరే ఎలాగా ఉండేవాలండి మీరు?
కరోనా టైమ్ లో ఇంక అంతా లాక్డౌన్ పెట్టేసారు. కదండి ఇంకా మ్ ఇంకా ఇంట్లోనే ఉండేవాళ్లము ఇంగ ఎక్కడికి బయటికి ఏలేద్ లేద్
ఎలాగ ఎఫెక్ట్ అయ్యారండి మీరు కరోనా టైంలో
ఆ బయటికి అంటే ఇంక మనం బయటికి ఏళ్ళలేం కద అండి
అవునండి అంతా అవునండి అన్ని చోట్ల రెడ్ అలర్ట్ ఇలా ఇలా పెట్టేసరి కి ఇక్కడ ఏరియాలో వాళ్ళు అక్కడే ఉండి అన్ని ఇంట్లోనే ఉండి చేసుకున్నాము అందరు. చాలా ఇబ్బందికరంగా అనిపించిందని కొన్ని సిట్యువేషన్ మాత్రం తినడానికి ఒక్కొక్కసారి ఫుడ్ కూడా దొరికేది కాదు కొంతమందికి.
అవునవునండి కొంతమందికి చనా సఫర్ అయ్యారండి బయట
అవునండి హాస్పిటల్స్ లో అసలుకి చాలా అంటే ట్రీట్మెంట్ కి ఇబ్బంది పోయి ఒకేసారి చాలా కేసెస్ రావడం వాళ్ల ఎంత గవర్నమెంట్ చూసుకున్నప్పటికీ కూడా ఎంతైనా చాలా ఇబ్బంది పడ్డారు అండి క్వారంటైన్ లో ఉన్నప్పుడు జనాలు
అవునండి బెడ్స్ లేక ఇంకా ఇ ఇంట్లోనే వాళ్ళు ఉండి మీరు చూస్ చేసుకోండి అని కూడా అలా కూడా చె చెప్పేసారు బెడ్స్ లేక హాస్పిటల్ లో
అలాగనే చెప్పారు అంబులెన్సులు కూడా చాలా అసలుకి ఎనీ టైమ్ తిరుగుతూనే ఉండేవండి మ ఏరియా లో
అవున అవునండి అసలు ఇంకా ఫుల్ ఇంకా సిట్యుయేషన్ అలా అయిపోయింది కదా ఇం ఎవరు ఏం చెయలేంకాద ఇంకేం
చాలా భయంగా ఫీల్ అయ్యే వాళ్ళమండి ఇంట్లో అందరము
అండి వచ్చేది
అవునండి చిన్న మామూలుగా వైరల్ ఫీవర్ వచ్చిన చాలా భయపడ్డే వాళ్ళం అండి కొంచెం జ్వరం వచ్చినా తుమ్ములు వచ్చిన చిన్న పిల్లలు ఉంటారు కదా ముసిలి వాళ్ళు చిన్న
ఆఆ అవును కొంచెం బాగా బాగా ఇమ్యూనిటీ పవర్ ఉ ఉన్న వాళ్ళు అయితే దాని నుంచి సేఫ్ అయ్యారు కొంచం మేం
ఉన్నారు వ్యాక్సినేషన్ వేయించుకున్నారా అండి మీరు
ఆ ఏప్పచ్చేసుకున్నానుండి నేను అన్ని డోసెస్ మీరు
అవునండి నావే అన్ని డోసెస్ వేపించి కున్నాము ఇంకా వ్యాక్సిన్ వేపించుకుంటే మంచిది కదా అనేసి
అలా వేపిచుకోవడం మేము బెటర్లేండి ఎందుకంటే ఫ్యూచర్ కి అట్లా ఏమన్నా ఎఫెక్ట్ వచ్చినా కూడా మనకి కొంచెం సేవ్ గా సేవ్ జోన్ లో ఉంటాం
అవునండి ఇమ్యూనిటీ పెరుగుతుంది కదా అని సి అప్పుడు ఇమ్యూనిటీ ఫుడ్స్ కూడా బాగా తీసుకున్నాం అండి అప్పుడే ఎక్కువ ఇమ్యూనిటీ అనేది ఎక్కువ జనాలకి తెలిసిది కరోనా టైం లో అండి
అవునవునండి మనం ఇప్పటికి కూడా అలానే తీసుకుంటే ఇప్పుడుకు కూడా చాలా బెట
అవునండి అప్పుడు నిమాన్ లెమన్ క అల్లము కషాయాలు తులసాకులు చాలా బాగా తీసుకున్నారు అందరుూ
అవును అవైతే మెయిన్లీ చాలా మంది భయపడి కూడా ఇలాంటి ఇనని తాగేవా
అవునండి కచ్చితంగా చాలా భయం అని చాలా ఎక్కువ అయిపోయిందండి కరోనా టైంలో చాలా మంది ఇంట్లో వాళ్ళని పోగొట్టుకోవడం వల్ల చాలా భయపడి బ్యాందోళనతోని ఆ కరోనా టూ ఇయర్స్ అలాగనే అయిపోయింది
అవునండి మీరు ఏమైనా హెల్ప్ చేసారా అండి బయట వాళ్ళకి
అండి అ అన్నదానం చేశామండి చాలాసార్లు ఇంట్లో మేమే ఫుడ్ బాగా హైజనిక్గా చేసి మంచిగా పోయి ఫుడ్ అంతా బస్ స్టేషన్స్ లో రైల్వే స్టేషన్స్ లో అన్ని పంచామండి అక్కడ చాలా మంది అంటే హౌస్ లేని వాళ్ళకు అక్కడ కొంచెం ఇట్లా హాస్పిటల్స్ ముందు వెయిట్ చేసే వాళ్ళకి వాళ్ళకి కూడా పంచాం అండి
అవునా చాలా మంచి పని చేసారండి చాలా అంటే చాలా.
అవునండి అప్పుడు ఇంకా అన్నము అవునండి చాలా మంది అన్నం. లేక చాలా ఇబ్బందులు పడుతుంటే మా వంతు సహాయం చేసి ఇంట్లో వండి పెట్టి పంపించే. చేసాం అండి.
కరెక్టండి అలానే చేయాలా ఉన్న వాళ్ళు కాస్తయినా పక్క వాళ్ళకి సహాయం చేస్తే చాలా బాగుంటుంది కదండి అది కా ఇంక ఇంకా ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాము
ఏమండి గవర్నమెంట్ చేయగలిగినది చేసాము ఒక చాలా సార్లు పెట్టామండి అప్పుడు ఒక త్రీ ఫోర్ టైమ్స్ వీక్కి పెట్టేవాళ్ళము. మేమే ఫుడు చేసి మేమే ఫుడ్ ప్యాక్చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళము.
అందరు కలిసి చేసే వాళ్ళుంటారు మంచిగా.
వాటర్ బాటిల్స్ పంచేవాళ్ళము మాస్క్స్ పంచే వాళ్ళము. మాస్క్ మెయిన్ గదండి కరోనా.
అవును మీరు కూడా ఏస్కున్నారండి.
ఆహ్ అవునండి ఇంకా ఇప్పటికి అప్పుడు మాస్క్ ఆహ్ బయటికేళ్ళేటప్పుడు ఇప్పటికి. ఇప్పుడు కూడా మాస్క్. అప్పుడప్పుడు అలవాటైందండి అప్పుడప్పుడు ఎక్కువుంటే వేసుకుంటూ ఉంటాము అప్పటి వరకు మాస్క్ అం. ఏదో ఒక సరిగ్గా వాడని తెలిన్వాళ్ళు కూడా అప్పట్నుంచి శానిటైజర్లు అన్ని చాలా. బాగా ఉపయోగించారు కరోనా టైం అంటేనే ఇంక అప్పట్నుంచి శానిటైజర్.
అవునవునండి మెయిన్లీ శానిటైజర్లు మేం కూడా అంతే కాలేజ్కి ఆ తర్వాత. వెళ్ళినప్పుడు కూడా శానిటైజర్లు తీసు. తీస్కోని వెళ్ళేవాళ్ళము అక్కడ ఆహ్ ఎందుక. అవ్నవునండి ఎందుకంటే మనం బయటికి వెళ్తాము మరి. మీ ఇంటికి రావాల ఇంట్లో ఆహ్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు.
అవ్నండి పిల్లలకి వాళ్ళకు త్వరగా ఓస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగుండే వాళ్ళం మేము కూడా.
మేం కూడా సేఫ్గా ఉంటే బెటర్ అని చెప్ప. చెప్పేసి మేము కూడా మాస్క్స్ అస్సలు తీసే వాళ్ళం కాదు కాలేజ్లో. సానిటైజర్లు వేసుకుండే వాళ్ళం ప్రతి వన్ అవర్. ఓకోక్సారి ప్రతిది ఏదైనా టచ్ చేసినప్పుడు కూడా వేసుకో.
అవ్నండి అప్పుడు చాలా రూల్స్ కూడా. చాలా స్ట్రిక్ట్గా ఉండే టెంపుల్స్కి ఈవెన్ టెంపుల్స్కి వెళ్ళాలన్నా కూడా డిస్టెన్స్ పెట్టారు ఇంత మంది. ఇంత తగిన డిస్టెన్స్ లో ఒక మనిషి ఉండకూడదు అని చాలా దూరం ఉండి చర్ని చే. చేసే వాళ్ళము.
అవ్నవును.
ఇప్పటికీ కొంతమంది కరోనా అంటే భయపడే వాళ్ళున్నారు.
అవునండి ఇప్పుడు కూడా చాలా భయపడే వాళ్ళున్నారు అలాగే. ఇంకా మాస్కులు ఇప్పటికి కూడా అట్లాగే వేసుకొని కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అది కూడా మంచిద్లేండి అలా మాస్క్లు వేసుకుంటే కూడా కొంచెం బయటికి. పోయినప్పుడు పొల్యూషన్ కూడా.
మనం కాపాడుకోవచ్చు మనల్ని ఇప్పుడు ముందే వేక్. వేకిల్స్ ఉన్నాయి కాబట్టి అందుల్నొంచి వచ్చే గ్యాసెస్ అన్ని.
అవునండి కరోనా మనకి కరోనా మన్కేమి. ఇచ్చింది అంటే మాస్కులునిచ్చిందని చెప్ప.
అవునండి ఖచ్చితంగా చెప్పొచ్చు కరోనా వల్ల సానిటైజర్లు మాస్క్.
మాస్కులు పరిశుభ్రత అప్పుడో. మా మా ఏరియాలో అందరు గవర్నమెంట్వాళ్ళు పంపించే వాళ్ళండి అంత సాని. శానిటైజ్ చేయ్డానికి.
అవునండి మున్సిపల్వాళ్ళు అందరూ ఆహ్ అండి వచ్చే వాళ్ళు. మా ఇంటి దగ్గర ఎక్కుకూడా రోజు వచ్చి ఏదో ఒకటి అలా చేసి అన్ని బాగా చేశారు గవర్నమెంట్. అప్పుడప్పుడు బాగా హెల్ప్ చేసింది.
అవునవును అంగా అలా చేస్తానే కొంచెం ఇంకా మనం సేఫ్గా ఇంట్లో ఉండగలం లేకపోతే అయ్యో వైరస్ ఏమనా వచ్చిందా వచ్చిందా అని భయపడుకుంటూ ఉండే వా
అండి లాక్డౌన్ అది రెడ్జోన్ ఎల్లో జోన్ ఇలాగ కూడా మధ్యలో చెప్పారు కదా అసలు బయటికనేదే లేదండి అందరమింట్లోనే ఉ ఉండే వాళ్ళము పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు ఎవరు జాబ్స్ అలా ఏం లేదు అంతా ఇంట్లోనే.
దా కరోనా. అవునండి చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్చ్ చేస్.
అవునండి కరోనా వల్లనే వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇప్పటికీ చేసేవాళ్ళు ఉన్నారండి వ.
అవును కానీ ఏమంటే చాలా నష్టపోయింది నేన్ మాత్రం బయటికి వెళ్ళి పనులు చేశారు చూడండి వాళ్ళై
అవునండి కార్మికులు వీళ్ళంతా చాలా కష్టపడ్డారు
అవున అవునండి ఇంకా కొంచెం ఇంకా గడిస్తేనే బయటకెళ్ళి చేస్తేనే గడుస్తుంది అనే వాళ్ళు మాత్రం
ఇబ్బంది అయిందండి అప్
చాలా ఇబ్బంది
గవర్నమెంట్ కొంతమంది ఇంజిఓలు ముందుకోచ్చి వాళ్ళకి ఫుడ్ సప్లై చేసిన రోజులు కూడా ఉన్నాయి రైస్ ఇవన్నీ కూడా ఆయిల్ వెజిటెబుల్స్ బేసిక్ థింగ్స్ అన్ని ఇచ్చారు
అవునండి హలా గవర్నమెం
నేను చూసాను
అవునా అలా గవర్నమెంట్ కూడా కొంచెం మంచి పనులు చేయడం వల్లే ఇంకా కొంతమంది
అవునండి అట్లా మంచి ఇనిషియేటివ్స్ తీసుకొని అట్ల ముందుకు చేయడం వల్ల అప్పుడు వాళ్ళకి కొంచెం కనీసం తినడానికన్నా జరిగింది
అవున అవునండి ఫస్ట్ ఇంకా తింటేనే కదా మనం మంచిగా ఉ
అవును అప్పడికి ఇంకా ఆరోగ్యము కావాలి అంటే అప్పుడు ఖచ్చితంగా మం జి ఆహారం తీసుకోవాల్సి ఉన్నదే ఈవెన్ గుడ్లు ఇవి కూడా పంచారండి మా ఏరియాలో అయితే కోడి గుడ్లు కూ బాగా పంచారు
అవునా చాలా మంచిదండి బా ప్రొటీన్ ఫుడ్ వస్ ఉంది ఫస్ట్ తింటేనే కదండి మనం ఇమ్యూనిటీగా ఉండేది ఒకవేళ అది మనకు వచ్చిన కూడా బాగా ఆ అప్ ప దాని నుంచి మనం బయటికి పడ్డానికి కూడా విల అవు
అవునండి మెయిన్గా మన లైఫ్ స్టైల్ బాగుండాలి ఇమ్యూనిటీ బాగా ఉంటే అవన్నీ కొం జాగ్రత్తగా ఉన్న ఉండే వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు బట్ స్టిల్ అన్నా మనం జాగ్రత్తగా ఉన్నప్పుడుయితే బాగా ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్ళకుండా గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పాటిచ్చడం వల్ల కొంతమంది ఇ ఏం రాకుండా బాగానే అయిపోయిందండి
అవున అవునండి మీ ఇంట్లో ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారా అండి దీని వల్ల
లేదాండి ఎవరు నాకు తెలిసిన వాళ్ళైతే ఎవరు కాలేదండి మాకు దూరపు చుట్టాలు వాళ్ళకి వచ్చింది కానీ వాళ్ళ క్యూర అయిపో పోయిందండి దేవుడు దయవల్ల చాలా హెల్తీగానే బయటకు వచ్చేశారు కొన్ని డేస్ క్వారంటైన్లో అలాగ ఉన్నారు కానీ
క్వారంటైన్ ఇంకా ఫుల్ వాళ్ళు ఒక రూమ్ లో ఉండేసి ఉంటే కూడా
వాళ్ళని చూసుకోడానికి ఇట్లా బయట నుంచి వచ్చి మనుషులు చూసుకోని అంతా బాగా చేశారండి ఏమి ఇబ్బంది లేదు ఎవరికేం కాలేదు అదృవష్ అదృష్టవశాత్తు
అలా ఉంటేనే కొంచెం అందరికి దూరంగా ఉండి మంచిగా ఉం తెన్ని దీని నుంచి బయటపడగలం అందరికి బాగుంటుంది
మీరు మరి కరోననా టైం లో ఇట్లా ఏమన్నా బయటికి వెళ్ళడానికి ఎప్పుడన్నా అట్లా ప్రయత్నించి అలాగ ఏమి చేయడం జరిగిందా ఉంది లాక్డౌన్ కదా పోలీసులు ఇలాగ ఎక్కువ ఉండేవాళ్ళు కదా అండి
ఎక్కడికి వెళ్ళగలం అండి ఒక పక్క భయం ఉం ఉంటుంది కదా బయటికి ఎళ్తే ఏమైతుంది ఏమైతుంది అ
ప్పేవాళ్ళండి మా ఏరియాలో అయితే అనవసరంగా ఒకరి ఒకరికంటే ఎక్కువ పో కుడుతు బండిల్లో అని చెప్పేవాళ్ళు.
అవున అవును మార్నింగ్ ఎళ్ళేసి తెచ్చేసుకోవాలి ఇంకా అన్ని తె ఇంకా ఇంక ఇంట్లో నుంచి బయటికి పెట్టేది ఉండదు కానీ మార్కెట్ ప్లేస్ ల్ కూడా వెళ్ళడం చానా కష్టం ద చానా డేంజర్ అండి
అవునండి మాకు కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్లు ఇట్లా దూరం నిలబడే కాయగూర్లు తీసుకోవాలి అలాగా
అవునవును కానీ ఏదైనా ఇంకా మన మంచికే కదండి ఆ టైమ్ లో ఇంకా
అవునండి ఏదైనా మన మంచికే కాబట్టి మనం జాగ్రత్తలు ఉండడం మన చేతుల్లో ఉంటది. అది రావడం మన చేతుల్లో ఉండది కాబట్ ట్ మన జాగ్రత్తగా ఉండడం మనమే చూసుకోవాలి. మన జాగ్రత్తగా ఉంటే మన పిల్లలు ఉ మన చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు ఇంట్లో ఏమన్నా ఉంటే ఆల్ ఏం బాలేనివాళ్లు అందరూ బాగుంటారు కాబట్టి మనము జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కాబట్టి టి ఒకటి కరోనా టైంలో అది బా నేర్చుకున్నామండి హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఈజ్ వెల్త్ అనేది బాగా నేర్చుకున్నాము అండి.
ఇన్ ఒ ఇమ్యూనిటీ తెచ్చు కోవాల ఇంకా బాగా హెల్త్య్ లైఫ్ స్టైల్ ఉండలా అని
థ్యాంక్ యూ అండి మీ ముఖ్యమైన సమాచారాన్ని ఇచ్చినందుకు
థాంక్యూ అండి బాయ్ బాయ్ అండి